ఆ
సరేండి
ఏముందండి ఏం లేదు ఖాలీ
అవునండి
మీరేం చేస్తున్నారు?
ఎం లేదండి మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడే బడికి పంపించింది అనమాట మా ఇంట్లో వాళ్ళు.
అవునా నువ్వేనా రెడి చేసిది
కాలంది నేను ఇంక పెళ్ళి కాలేదండి.
అయితే పెళ్ళి అ
కాదండి నాకు అసలు నా అది నేనే రెడీగానండి, స్నానమే నేను చెయ్యనండి. ఆమెకి నేను చిన్న పల్లలకి ఏం నేపిస్తా ఇగా.
అయ్యో స్నానం చెయార మీ అయ్యయ్యో
ఇప్పుడు ఏమంటారు తెలుస హాస్టల్ లో ఉంటే రెండూ రోజులకు, అయిన మూడు రోజులకైన చేస్తావా అసలు అంటారు.
హాస్టల్ అంటే వేరే లే వాళ్ళు, ఇంకా వీళ్ళు చేయరు ఫ్రెండ్స్ ఎవ్వరు, స్నేహితులు ఎవరు చేయరు కాబట్టి మనం కూడా చేయ కానీ ఇంట్లో అందరు చేస్తారు కదా.
అండి అసలు మా ఇంట్ల అందర ఏమో పొద్దున్నే లేచి పూజలు చేస్తారు. నేను ఒకక్కదాన్ని నైట్ పదింటికి, ఎనిమిదింటికి స్నానం చేస్తాను.
పడుకోవచ్చు కదా ఫ్రెష్
అవునండి డి అవునండి మీ చిన్ననాటి రోజులు గుర్తు నయా అండి
ఆ చాలా గుర్తున్నాయండి. చాలా బాగా మేము సరదాగా ఆడుకునేది, అప్పుడు నేను అంటే ఒకటో తరగతి నుంచి, ఐదవ తరగతి వరకు మా ఊర్లోనే చదువుకున్నానండి కాబట్టి. పటినిలు వెళ్ళడం, మధ్యాహ్నం రావడం, తినడం ఇంట్లో ఏదైనా నార్మల్గా సాయంత్రం చేస్తాం కదా. అమ్మ వాళ్ళందరూ బావి దగ్గరికి వెళ్ళేది.
అవునా అండి
ఆ సో నేను బోలు తోమేది ఇల్లు ఉకేది అండి
మ పనులు చేయచ అండి హలో
చిన్నప్పటి నుంచి ఆ రెండు పనులు
అవునా అండి
ఆ అయితే ఇక సాయంత్రం మంచిగా ఆడుకోవచ్చు కదా అని మధ్యాహ్నం వచ్చాక తొందర తొందర తినేదండి తిన్న తర్వాత బోలు దోమేది ఇల్లుడ్చేది పోయేది మళ్ళ సాయంత్రం వచ్చినాక హోంవర్క్ హోంవర్క్ ఉంటే మనం చేసుకొని ఇంకా ఆడుకోవడానికి వెళ్ళేది మా గల్లీలోన అైతే చాలా మంది స్నేహితులు ఉండేది చాలా ఆడుకునేది మీకు తెలుసా అండి రేస్ ఇట్లా
మాకు అవ అన్నీ తెలియదండి మా ఇంట్లో టీవీ ల చిన్ చాన్ పెడతారు మక్కీ మౌజు లు పెడతారు మా ఇంట్లోనే ఉండాలంటే రండి లేకపోతే తిపిస్త అన్నం తినిపిస్థాది మా అమ్మ టీవీ చూడని టీవీ రిమోట్ పెట్టీ టీ అలా వదిలేస్తుందిండి నన్ను
అవునా మేమైతే రేస్ ఆడుకునేది కబడ్డీ ఆడుకునేది కోతి కొమ్మచ్చి ఆడుకునేది
అవునండి నీకు మీకు ఒక్కటి తెలుసాండి మా ఇంటికాడ ఒక చిన్న బాబు ఉంటాడు అ బాబేటి బు తని తీరికి తాడు గడతార అనమాట చే కేేసి
ఎన్ని నెలలండి బాబుకి అవునవును మా చెల్లికైతే అంటే అమ్మ అంటే చిన్నమ్మ బాబాయ్ ఇంకా పనికెళ్తార్ కదా దా మ నానమ్మే చూసు కునేది అప్పుడు మా నానమ్మ ఏం చేసేదంటే అప్పుడు ఇంకా నానమ్మ కదా ఎక్కువ నడవడం ఇట్లా రాద్ కదా చాలా దూరం ఇక అట్లనే ఆ నానమ్మ మంచానికి తాడుగట్టి ఇక నువ్వ ఏదన్నా చేసుకో అని వదిలే
అవునా అండి అయితే మా ఇంటికాడ ఒక బాబుని కట్ టిర్ అనమాట నాకు నవ్ వస్తుంది నిన్న జరిగింది ఆ సంఘటన నేను చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అ ఇప్పుడు కట్టంగానే
అవునా మీ కూడా గట్టేసిలా ఏంటి కొంపతీసి
ఒక మాట చెప్పిరండి ఏంటి అంటే నేనంటే చిన్నప్పుడు అంటే మేము కిరాయింట్లలో ఉండేది అనమాట ఓనర్లు ఉంటారు కదండి వాళ్ళ ఇంట్ల అయితే వాళ్ళ అనేది వాళ్ వాళ్ళు ముగ్గులు వేస్తార అనమాట బయిట అయితే నేనంటే చిన్నప్పుడు వా టే ఒయ్ నాకినంట అవి దినేదంటా అది వింటే చెప్పిరండి నాకెతె నవ్వొస్తుంది తెలుసా అండి ఓరుకనే ఇప్పుడేమో నేను ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తానునమాట అ వేసినప్పుడల్ నాకు గుర్తురాదా అం అది మల్లా చీ నేను ఎట్లా తిన్నాను నాకే తెల్వదండి అప్పుడు
పాటు మట్టిని కూడా తిన్నట్టు ఉన్నారు అయితే
మట్టి మాకు దొరకదండి ముగ్గు మాత్రం దొరికేదండి ఓనరా ఆంటీ అయితే ఊక ఇప్పటికి కూడా గుర్తు చేస్తుందంటా అండి మా ఇంటికాడ ఒక ఆము ఉం ఉంటదండి ఆమె ఇప్పడికు వచ్చి మీ మీ అమ్మాయి చిన్నప్పుడు ముగ్గు తిన్నది గుర్తుందా అని అంటది నాకేమో నిన్ననే తెలిసింది ఆ విషయం
అవునా మేమైతే ముగ్గులు అట్లాంటివి ఏ ఆడల్ మట్టిలోనే మొత్తం
మాకు ముగ్గులు యేయొచ్చు అంటే మా ఇంటికకాడ కంచెం ముగ్గులులేక్కువ పిచ్చనామాట వాళ్ళకి ఇక వల్లేసినే నేను తింటుండే అంట
మా మా వాళ్ళయితే ఒకటి చె చెప్పినారు నాకంటే అప్పుడు చిన్నప్పుడు చాయ్ పిచ్చట చాయ్ అంటే చాలా ఇంకా అంటే ఒక పెద్ద గ్లాస్ అ ఉంటది గదండి దానిండా పోషియ్యాలి అని ఏడ్చేదంట అప్పుడు నేను
అంటే మహం కడగడా అయితే మా దగ్గర కూడ గట్లనే జరుగుతది అండి లోపల కానీ ఇప్పుడు కూడా నేను లోటడు చాయ్ తాగుత అయితే మీకు తెలుసా అండి ఒక రోజు కాలేజ్ కి లేట్ అయితుందని చాయ్ తాగాలి అయితే ఏం చేసిన తెలుసా అండి ప్లేట్ లో పోసు కొని తాగిన
ప్లేట్ లోనా ఛాయ్
స్నేహితులు అయితే నీకు ఇంత పిచ్చేందే తాగాలి నేను కాలేజ్ కి పోవాలి కదా టైం సరి పోక వేడి వేడి ఉంటది ఫుల్లు మసలీ ఫుల్ వేడిది అది ఛాయి అసలు ప్లేట్ల పోసుకొ కోని ఆరవెటు ఒక్క నిమిషంలో ఆరిపోతది కదా అండి ప్లేట్ల పోసు ఇక అట్లనే తగేదాన్ని అన్న మాట అట అసలు వామ్మో వేరే ఉండే అండి అసలు నాది
నే గ్లాస్ లో పోసుకొని ఇప్పుడు మనం మురుకులు అవి ఇవి చేసుకుంటాం కదా గారెలు
అవున్ అవునండి అయి కూడా ఏసుకుంటారా మీరు
ఆ మేము వేసుకుంటం గ్యారెలు మురుకులూ సంక్రాంతి అప్పుడు పండుగలు అప్పుడు ఏస్తరు కదండి అప్
అప్పాలు చేత్తరు గానీ మా ఇంట్ల ఆట్ తినరు అండి అవి
ఆ మేమైతే తే ఏంటిది నేను బ్రష్ చేసుకోక ముందుకే నానబెట్టుకొని చాయ్లా ఆ ఉండేదనమాట అవి నానిపోతయి. కదా మనం బ్రష్ చేసుకొని వోచ్చేవరికి
అవునవునండి
ఆ అవి అట్లా తినేది అందరు అట్లనే తినే మా దగ్గరనయితే
అవునండి మీకు ఒక విషయం తెలుసా అండి ఇంగో ఒక రోజు ఏమైందం టే ఒక ఉద్యోగం వస్తది. అన్నరని నేను ఉద్యోగం కోసం నేను మా స్నేహితురాలనీ తీసుకొనే బోయినా
హ్
అయితే అక్కడా ఇగ కొన్ని కండిషన్లు అగ్రిమెంట్ రాయమన్నరు. సరే అదంతా మేము రాస్తాము. అది ఇదని చెప్పి ఒక ఐ ద్ దు వేలు కట్టినా అండి నేనే కట్టినా ఆ చెప్ కట్టినా మా స్నేహితురాలు ఏమన్నది ఇద్దరం కలిసి ఆ వర్కు చేద్దాము. ఒకవేళ జీతం వస్తే నువ్వు సగం తీసుకో ఆయన సగం తీసుకుంటామ్. ఇప్పుడైతే ఐదు వేలు నువ్వు కట్టేసినవు కదా ఇగా నేను కట్టను అనుకుంట మంచి సేఫ్ గా ఆమె కట్టలేదండి. లాస్ట్ కి ఏమైంది అంటె వాళ్ళు నాకు ఒక ఐద ఆరు రోజులకు ఒక వర్క్ ఇచ్చిరు అండి.
ఆ
అది ఎంత తెలుసా తెల్లవారు జామున్నుంచి మళ్ళా తెల్లవారు జామున్ వరకు చేసినా రోజంతా అట్ల పదిహేను రోజులు చేసినా వర్క్ అయిపోదు అన్నమాట అంత రాయాల అన్నమాట అల్ల అయితే ఇచ్చిర్రు అయినా కానీ నేను నా అంటే మా మా ఫ్రెండ్స్ కి చెప్పకుండా అంటే నేను ఇట్లా పని చేేస్తున్నా అది ఇది అని చెప్పకుండా వాళ్ళకి దాచుకుండా అంటే వాళ్ళకి తెలవకుండా వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి అక్కది ఆమె పని నేను చేస్తున్నా అన్నట్టు ఏదేదో చెప్పి అబద్ధం చెప్పుకుంట చేసి సన్నమట పదిహేనుడు రోజులు మా ఇం అయితే మా హాస్టల్ల ఆ అన్నం వండే వాళ్ళు ఉంటారు. కదండి వంట మనుషులు వాళ్ళయితే నా కోసం చాయ్ వేట్టి తుండే నాలుగు ఇంటికి వెంటే నేను లేచి వోచ్చి చదువుకునే అంటె రాసుకుంటా కదా ల్యాప్టాప్లల్లా ఏవో వర్క్ అన్నా కాబట్టి అయి యితే వాళ్ళేమో వాళ్ళిద్దర్ మస్సు అరవై ఏండ్ల ముసలొల్లు ళ్లండి వాళ్ళు చాయ్ పాల ప్యాకెట్ తెచ్చుకునేదాం ట్లానె నాకు గింతంత్త ఓస్తరు అన్నమాట అసలు నాకైతే ఆ మే మో మ అమ్మమ్మ తాతయ్య కూడా లేరండి. నాకు అసలు వాళ్ళు అమ్మమ్మ తాతయ్య అన్నట్టే అనిపించింది. ఒక నిమిషం వాళ్ళ
అవును ఆ మంచిది అంటే ఏమన్నారు నార్మల్గా చాయ్ తీసుకొస్తే నువ్వేమనలేదా అం
ఏమనలేదండి ఆహా రోజు నేను నాకు ఇష్టం కదా చాయి కదా లేదనమాట అయితేం ఏమైందంటే తెలుసా అండి నేను లాస్ట్ కి మోసపోయినాన అన్నమాట ఇక్కడ ఏమైందంటే వారం పది రోజులు పదిడు రోజులు ఫుల్లు కష్టపడ్డా పైసలు అ కా పైసల కోసమే కదా ఏద చేష్ నా మొత్తం మత్తం అయిపోయింది కానీ తొంభై శాతం కరెక్ట్ ఉండాలని అన్నారు ముందే కండిషన్ ల నేను చూసుకున్నా ముందే కానీ నాది కండిషన్ లో అంటే నేను ఎంత చేసినా కూడా ఎంత కష్టపడ్డా కూడా తొంభై శాతం రాదు అది ఎవడికి రాదు అది నాకు ఆ ముందు ము తెల్వదనట స్ర్టింగ్ లా అల్లాగ దిగినంకద తెలి వచ్చింది ఐదు వేలు బుగ్గ పని బుగ్గ
ఓష అమ్మ వాళ్ళకి చెప్పినారా అండి ఇది
దబక్ జించంచి పడేసిన నెలకి ఐదు వేలు ఎట్లా తెలుసా అండి మా నాన్న ఇచ్చిన కష్టం రోజు ప్రతి నెల రెండు వేలు ఇస్తే అలా ఆ హాస్టల్ ఫీజు కట్టంగా నాకు మిగిలిన పైసలు నేను దాచిపట్టుకుని దాచిపట్టుకని అట్లా ఒక నాలుగుదు వేలు నాలుగు వేలు నరక కూడా పెట్ను ఇలా ఇంక ఐ వందలే మా స్హితుని పప్పులు తీసుకున్నా అనమాట ఆమెకు మళ్ళీ ఇచ్చిన నేను కాపోతే నా నా పైసలన్నీ వృధాగా అయిపోయినాయియండి నా కష్టం పోయింది పైస అసలు రాలే అసలు ఎంత తెలుసు అండి నా లైఫ్ లోకి ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి
అయ్యో అందుకట్ నమ్మకూడద
నమ్మొద్దు కాగాని నా అప్పుడు మనకు ఆశ ఉంటది కదాండి ఇరవై వేలు జీతం ఇస్తారు పని మొత్తం చేస్తే మనం ఇంట్లో కూర్చొని చేయాల్సిన పని డేటా ఎంట్రీ లాగాండి అది అంటే రాయడం అనమాట
రైటే కదండి కానీ వాళ్ళు జాబచ్చేటోళ్ళు మనల్ని డబ్బు డబ్బులు ఎట్లా అడుగుతారు అని ఒక్క ట్ కొంచెం ఆలోచించుంటే అయ్
అప్పుడు నేను చిన్న పిల్ల అండి నాకి అప్పుడు పైసలు కావాలని ఒక్కటే తెలుసన్నమాట ఇంగ తర్వాత ఏం చేస్నా దెల్సా అండి అది ఐ యిదువేలు ఎట్లనైనా కూడ పెట్టాలని, ఒక నెల మొత్తం ట్యూషన్ చెప్నా ఒక చిన్న బాబుకి రెండు వేలన్నర ఇచ్చిరనమాట ఇంకొ ఒకసారి ఇంకేదో పేపర్లు రాస్నా రెండువేల్ నర అంటే నాకట్లా అటుపోయినా కూడా మళ్ళ వేరే సైడ్ నాకొచ్చినాయ్ అన్నమాట పైసలు
ఆ అంటే మళ్ళీ నువ్వు కష్టపడ్
ఇప్పుర్ కష్ట పడాలండి. నా పైసల్ నేన్ బొయినయ్ అని బాధ అయితంది కదా బై, ఆ అట్లీస్ట్ నాకొచ్చినయని మల్ల సంతోషం అయితదిగా
రైటే గాని ఫస్ట్ అన్నీ పోయ్నయ్ అయ్యో అని అనిపిస్
అసలు పని దెల్సా అండి, నాల్ నాల్గింటికి లేస్ కి కాలేజ్ ఎగ్జామ్ ఉండే మల్ల ఎగ్జామ్స్ కి పోయేది మధ్యలో వచ్చి నైట్ మొత్తం జా ఆ పనే చేసుకునేది నా ల్యాప్టాప్ సగం ఖరాబ్ అయిందండి వాళ్ళ వల్ల
అయ్యో, ఎ కంప్లైంట్ గిట్లా ఏమన్నా చేయ్యపోతిరండి మర్
వాళ్ళు ఏం చేస్సరండి, నైంటీ పర్సెంట్ నె క్రిసీ రాలేదు, నువ్వు ఇన్ని మిస్టేక్స్ చేస్నవమ్మా డైరెక్ట్ వాళ్ళు పెట్టిర్రు అనమాట టీ, అట్లీయిరు అనమాట ముందే చెప్పిరు అగ్రిమెంట్ నేనెవ్ చదివినా అనమాట అ అగ్రిమెంట్ ముందే నేని పిచ్చిదాన్ని చేస్ పైన్ పెట్టేస్న ఇగ కట్టేసి
అయ్యో
క్లిచ్చిరు ఆరు నెల్ల వరకి నీకు యాక్సిస్ ఉంటది. అయితే మళ్ళ చేత్తవా అంటే నో నువ్వు నాకు ఇరవై వేలు రివర్స్ ఇచ్చినా నేను చెయ్యనింగా అన్న
మళ్ళా వాడు ఏదో ఒకటి డు
ఆ మల్ల తొంబై పర్సెంట్ రాదు, పక్కా మాక్ దెల్స్ ఆ విషయం కానీ ఇంగా మా స్నేహితురాలయితే పాపం ఇగొ ఇంత పిచ్చిగో అనుకునరండి నన్ను
పాపం కాదండి ఆమెనైనా చెప్ ప్పాలి కదా
ఆమె కె దెల్వదండి, ఇంకామె చిన్న పో పిల్లనా కంటే ఇంకామెను నేన్ తీసుకొన్ పోయినా
అంతేనా అంటే మీరు డంటే ఆమె డబ్బులు కట్టలేదు నేను ఒక్కదాన్నే కట్టినా అని అన్నారు.
అంటే ఆమె వాళ్ళింట్ల అన్నది ఇంగా ఇట్లా పద్దెనిమిది వేలు వస్సయంటగా నాన అది కాదంటే వాళ్ళ నాన్న అన్నాడు, మీ అమ్ మీ ఫ్రెండ్ కి రాని జీతం అప్పుడు చూద్దాంలే అన్నాడు మంచిగా నీనేమో మా నాన్నకి చెప్పాను కదా మా మామ ఏమో వాళ్ళ నాన్నకి చెపింది అనమాట విషయం యం అతికిత్ ఎక్కువండి నాకు
అదే అదే సరే అండ్
ఆ సరే అండి మరి